హలో
హలో బాగున్నరా అండి
ఆ బాగున్నమండి ఏం చేస్తున్నరండి తిన్నారా
మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా అండి ఏం లేదండి ఇప్పుడే నూనె పెట్టుకున్నా దువ్వుకుంటున్నా చిక్కు తీస్తున్నా
అవునా అండి
అవునండి అసలు జుట్టు చూసి నాశ్ నా జుట్టు ఖరాబ్ ఖరాబ్ అవుతుందండి అంతా
అవునా మీకు జుట్టు కోసం మంచి చిట్కాలు చెప్పాలా అండి నేను
ఉమ్ చెప్పండిగా
మీరు ఫస్ట్ మీ జుట్టు ఎట్లా ఉందో నాకు చెప్పండి దానికి సంబంధించిన చిట్కాలు నేను చెప్
ఆ సాఫ్ట్గా ఉంటదండి సాఫ్ట్గా ఉంటంది తల తలస్నానం చేసిన రోజే బాగుంటది తర్వాత ఏం మంచిగా ఉండదు.
డ్రై డ్రై వేరు వేరు ఎండు ఎండు ఉంటుందా అండి కింద.
అవును నూనె రా నూనె రాసుకున్నా కూడా అట్లనే ఉంటుందండి.
అయితే మీరు ఏం చేయండంటే ఫస్ట్ మీ దగ్గర ఎప్పుడైనా కొబ్బరి నూన అన్న లేకపో తే ఆలివ్ ఆయిల్ ఉంది కదా అండి. ఆలివ్ ఆయిల్ లేకపోయినా మన ఇది ఉంటది కదండి నువ్వుల నూనె
ఉమ్
లేకపోతే ఈ కొబ్బరి నూనె తోటి చేయండి కొబ్బరి నూనెలో విటమిన్ ఈ క్యాప్సూల్ ఆ వేసు కొని బాగా మిక్స్ చేసి ఆ మాడకు పట్టించండి మర్దన చేసుకోండి చాలా బాగా జుట్టు పెరుగుతుందండి జు అ జుట్టు కూడా సాఫ్ట్ అవుతుందండి మీరు ఇదే కాకుండా ఏదైనా మాస్క్ ఏసుకోవాలనుకుంటే నేను మాస్క్ కూడా చెప్తానండి. లేకపోతే ఇంకొక హే హెయిర్ ఆయిల్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ మనం నూనె పోసుకోవాలి కొబ్బ నూనె పోస్ కోవాలండి పోసుకునంక కొన్ని కరివేపాకు ఆకులు ఉల్లిగడ్డని బాగా కట్ చేసి కొన్ని మెంతులు కొన్ని హైబిస్కస్ హైబిస్కస్ ని తెలుగులో ఏమంటారంటే ఆ మందర పూలు తెలుసు కదండి మీకు ఆ మందార పూలు ఏసుకొని బాగా వేడి చేయాలండి వేడి చేసినంక మనం ఫిల్టర్ చేసుకోవాలి వడ వడగట్టుకొని ఆ జుట్టుకి బాగా మాడకి పట్టించి బాగా మర్దన చేసుకోవాలండి. అలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మన జుట్టు చాలా బాగా పెరుగుతుంది. ఆ నున్నగా అవుతుంది ఒత్తుగా అవుతుందండి ఇలా చేయండి మీరు జుట్టు నీ ఫలితం మీరు గ్రహించి నాకు చెప్తారు చూడండి నాకు సక్సెస్ వచ్చింది అనేసి
చెప్తా ప ఖచ్చితంగా మీకే ఫోన్ చేసి చెప్తానండి నా జుట్టు బాగుంది అని
ట్రై చేయండి ఫస్ట్ అయితే చేసి నాకు చెప్పండి ఎలా ఉందో
చేయకపోయినా చెప్తలే అండి ఎందుకంటే మీరు చెప్పిర్రు కదా అది జరుగుతది అనమాట
ఆ చేయండి చేసాక చెప్పండి.
ఎందుకు మీకు మీకెంత జుట్టు మీకెంత జుట్టు ఉందండీ. నాకు అంత ఇచ్చెత్తురు
నాకు తక్కువనే ఉందండి ఈ ఇది మా నాన్నగారు చెప్పారండి నాకు ఇలా మా నాన్న చేసి పెడతారండి ఇంటికి ఎప్పుడు వచ్చినా మా నాన్న నాకు ఆ ఎప్పుడన్న చుండు ఉంటుంది కాదండి చుండు ఉంటే ఫస్ట్ ఒక కోకోనెట్ తీసు స్తాయండి కోకోనెట్ కి కొంచెం ఇట్లా హోల్ పెట్టేసి అందులో మెంతులును ఆ మెంతులు ఏసీ మెంతులు వేసి కరివేపాకు కూడా కొంచెం వేస్తారండి వేసేసి ఒక నైట్ అంతా ఉంచుతారు అనమాట ఒక రాత్రి మొత్తం ఉంచు నాంక అది నెక్స్ట్ డే పలగొట్టి మొత్తం గ్రైండ్ చేస్తారండి అప్ కొబ్బరి కాయను ఆ మెంతులు ఇవన్నీ గ్రైండ్ చేసి ఇంగా మాడకు పట్టిస్తు మా నాన్నగారే పెడతారండి మా అమ్మగారు అంత తెలియదు మా నాన్ననే మంచిగా జుట్టుకు అంత మసాజ్ చేసి పె పెట్టీ ఆమ్ ఇంగా తర్వాత ఒక థర్టీ మినిట్స్ వున్నాంక ముప్పై నిమిషాలు వున్నంకా కడుక్కుంటే మన జుట్టు సాఫ్ట్ అయితాది చుండ్రు కూడా పోతాదండి రీసెంట్ గా నాకు నాకు ఇలానే చుండు బాగా ఎక్కువైతే మా నాన్నగారు ఇక్కడ ఒక గుంటె గరిగుడ ఆకు అని ఉంటాదండి గుంటగారుగుడ ఆకు ఇంకేదో ఆకు అండీ దాని పేరు నాకు గుర్తుకు రావట్లేదు ఆ కోని వచ్చి కొన్ని మెంతులు ఆ కొన్ని మెంతులు వేసి బాగా దంచి నా జుట్టుకు అప్లై చేశారండి అసలు మంచిగా నేసు ఇట్లా పోసుకో ఇంగా తలస్నానం చేస్తాం కదా తలంటు ఉన్నాంక ఓసేస్ నీ మూతి ఇంట్లో నున్నగా జుట్టు మాత్రం చాలా బాగా అయింది అసలు కాకపోతే ఇంకా చుండ్రు పోలేదు మళ్ళా మళ్ళా చేస్తూ ఉండాలి ఒక్కసారిగా పోదు కదండి ఏదైనా
మ్మ్ అవునండి మీరు కూడా ఓకే అండి ఒకసారి జాబ్ కి ట్రై చేసిర్రా ఆపేయకాండి చాలా సార్లు చెయ్యండి
మ్మ్ ఓకే అండి
ఆహ్ అయి అయ్యిందా మీ ముచ్చట అయిందా మీ మీ జుట్టు ముచ్చట
చెప్తున్నా మీరు అడిగారని చెప్తున్నానండి.
ఏమో అండి మీరు మీరు ఏదో చెప్తున్నారు వింటున్నా నీను అయితే
అంతే అంటారు అండి. నాకు పింపుల్స్ అవుతున్నాయండి మీకు ఏదైనా చిట్కా తెలుసా చెప్పండి. నాకు పింపుల్స్ అయి తున్నాయండి మొటిమలు అవుతున్నాయాండి ఏమన్నా ఏమన్నా చిట్కాలు ఉంటే చెప్పండి.
ఇంగొ ఏం లేదండి ఫేస్ వాషులు నూనె పెట్టుకొని ఎమ్మటే తల స్నానం చెయ్యండి మొఖ మొఖం మీద మళ్ళా ఈ మచ్చలన్నీ వాడిపోతాయి నూనె వల్ల కూడా
అండి బాగా పింపుల్స్ అవుతున్నాయి ఫేస్ ఇటు పక్కల ఇటుపక్కల మొత్తం పింపుల్స్ ఏ అండి ఏంది అసలు నాకు మా మా కాలేజ్ వెళ్ళాలి కళాశాలకు వెళ్ళాలన్న కూడా భయమైతుంది ఈ ఫేస్ పింపుల్స్ మచ్చలు అయినాయి అలానే గుంతలు కూడా పడినాయి
ఎప్పుడు అవునండి మీ పాఠశాల కళాశాల ఎప్పుడు పోతారు
పాఠశాల కాదండి అది కళాశాల పాఠశాల అంటారండి బడి
ఆ అవునండి కళాశాలకి ఎప్పుడు పోతారు కళాశాలకి
పోవాలండి ఇప్పుడు మా మేడం గారు పిలుస్తున్నార ప్రాజెక్ట్ అనుకుంటే ఏదో చెప్తున్నారండి అసలు నాకు ఏం కాలేదండి ఏం చేయాలో అర్థ
నాకు అసలు ఏంది తెలివదండి మీరు
మీరు వస్తారా అండి మరి మా పాఠశాలకి మా కళాశాలకి
ప్ప ప్ప పఠాశాలకు రానండి కళాశాలకు అయితే వస్తా అండి రమ్మంటే ఏమన్న ఫంక్షన్లు ఉంటే పిలవండి వస్తాము చీరలు కట్టుకొని
వస్తారా అండి మీరు
ఆ ఏమన్న ఫంక్షన్లు ఉంటే చెప్పండి పిలవండి వస్తాం
అంటే మీరు బిజీ ఉంటారేమోని పిలవట్లేనండి లేకపోతే పిలిచేదాని
నేనేం బిజి అండి పొద్దున లేసింన్నంటే తింటా లేస్తా పంట
అంతే అంటారంండి
ఆ అంతే కదండి కాళీ అవునండి అసలు నేనే అయితే ఎక్కు పాదురు ఇంకొక నెల అయితే యాభై కిలోలు తగ్గుత కావచ్చండి అ అంత ఎక్ససైజ్ అయి తుందండి నాతోని నా కాళ్ళు లాగ్ కాల్లు నా చేతిలో లేవండి ఇక
అంతే అంటారా అండి ఏం చేస్తరండి మీర అంతగానం
ఒక పది కిలోలు తగ్గినంక అంటే రోజు వాకింగ్ అయితుందండి కిలోమీటర్ కిలోమీటర్
అవునా
మంచిదే కదండి రోజుకి పదివేల అడుగులు వేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మనకు
పదివేలు ఏందండి యాభై వేలు అవుతున్నాయి నాకు రోజు
అయితే అంత అంతగనం కూడా వయ్యొద్దండి మీ కాళ్నొప్పులు వస్తయి నీరసం వస్తుందండి మరి
నీరసం నీరసం కాదండి అసలు నిద్ర పోతే లేత్త లేనండి కోమ పోతున్న పదింటికే
అవునా అండి
నైట్ పడుకున్నాను అంటే పొద్దున్న లేస్తలేను న్నై పొద్దున లేస్తేనే మళ్ళీ నైట్ వడుకుంటలేను ఎమ్మటే పడుకుంటున్న
అంటే మీరు వర్క్ మీకు పని ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలానే నిద్ర వస్తుందండి మనం అలిసిపోతే మనకి ఎమ్మటె నిద్ర వస్తుంది తెలుసా మీకు
ఉత్తప్పుడే నాకు నిద్ర వస్తదండి
అవునా అండి
ఉత్తప్పుడే పందిలెక్క పడుకుంటానండి ఇప్పుడు ఇంకా ఎక్కువ పడుకుంటున్నానండి అసలు ఏం కాదులే మంచిదేలేండి పడుకుంటే గాని ఎవరు జోలికి పోకుండా పడుకుంటున్నా కాబట్టి మంచిదె
అవునండి
నాకు తిరుపతికి పోవాలని చాలా ఉందండి మాకేమో వచ్చే వారంలో రెండు రోజులు సెలవులు ఉన్నాయి కని నాకు తోడ ఎవ్వరారండి నేను ఒక్కదాని పోవాలంటే మా డాడీ ఏమంటాడో అని భయం ఐతుంది
రెండు రోజుల్లో తిరుపతి పోయి వస్తామా అండి మనం
మ్ ఇంక వేరే అంటే ఒక రోజు ఎక్కువ సెలవ పెట్టాలండి నాకు రెండు రోజులు సెలవ నేను మాటండి వచ్చే వారం
ఎప్పుడండి ఎందుకండి
ఈ వారం నేను సెలవ తీసుకోలేదనమాట అయితే వచ్చే వారంలో రెండు తీసుకుంటా అంటే ఏమనలే
అవునా అండీ
చూడాలండి ఎక్కడికి పోవాలో ఏం జేయాలో ఏం లేదండి అన్నం వొండీర్రా ఆండి మరి కూరలు అయినియా అన్నం కూరలు
ఆ అన్నం కూరలు వొండిందండి మా అమ్మగారు
మ్ పొలంకి వెళ్తారా అండి మీరు
నేను వెళ్ళనండి మా అమ్మగారు వెళ్తది ఎప్పుడైనా చూడాలనుకుంటే మా నాన్నగారు తీసుకపోమ్మంటే తీసుక పోతారండి అక్కడికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉంటుందండి మంచిగా చూసి మంచి వెదర్నంతా ఆస్వాదించి వస్తానండి
నాకు ఆ తెలుసాండి ఒక రోజు మా స్నేహితురాల్ని పోలం తీసుకోబో వాళ్ళ ఇంటికి పోయినాం అనమాట మూడు రోజులు అసల్ పోలం దగ్గకి తీసుకపోలేదండీ ఆమె చాలా దూరం నడవలేవు నువ్వు అని అన్నదండి ఇప్పుడు నేను నడిచే నడక తెలిస్తే చచ్చిపోతదండి ఆమె ఏ
చెప్పండి మరి తనకి ఎప్పుడైనా మా ఇంటికి రండి నేను తీసుకెళ్తానని మా చిలకలకి
మ్ తీసుకబోండి నాకు
ఓకే మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి ఆ ఆ డేట్ ని బట్టి నేను మా నాన్నగారికి చెప్పి
చెప్తా అండి ఈ ఇప్పుడైన చెప్ అసల్ తెల్సా అండి గుడికి పోదాం అన్నా కూడా టైమ్ దొరుకుతాలే ఇయల నేను లేచి స్నానం చేసి పొ పోదాం పోదామా అనుకుంటున్నా ఇంత వరికి నేను అసలు బ్రష్ కూడా చేసుకోలేదండి హలో అవునాఅండి